లో
హయాండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరు ఏం చేస్తున్నారు
ఏమిలే గుడ్ ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్
ఏమి ఏంది ఎలా ఉండి
ఆ బావున్నా
గా
చాలా బాగుంది అ మీరు కొంచెం సిగ్నల్ లో వస్తారా మీ వాయిస్ నిబర్తలేదు
ఇది అలోస
అవునా కొంచెం మీరు సిగ్నల్ లో రండి అ హ తిన్నారా
ఇన్న మేడంమ్ ఇప్పుడే
అవునా ఏం చేస్తున్నారు ఏం తిన్నారు
నేను ఇరోదు ఆలుూగడ్డ పూర
ఓ ఉన్నాయి అవునా ఓకే ఓకే అయిపోయిందా ఆశ ఆహా జస్ట్ ఇప్పుడే తిన్నా
ఎం కురా
ఈరోజు మాది తహారి
ఓహో చికెనా మటనా
మటన్ నేను చికెన్ తినరాదు కదా మటన్ది
అవునా ఎలా అండుతారు మరి
అది ఏమో నాకు రాదు వండడం నేర్చుకోవాలుంది మమ్మీ వండింది
ఉ ఉ
మీకు వస్తదా
కొంచెం గొంచం
కొంచెం కొంచెం ఓకే ఓకే ఇంకా షాపింగ్ అయిపోయిందా
కాలే ఇంకా
మ్మ్
ఒకటి కొనుకున్నా ఇంకా ఒకటి కొనాలే
అవునా ఏం కొనుక్కున్నారు ఈరోజు మరి
ఈరోజు కాదు మేడం నేను క్రాప్ టాప్ కొన్నా
అవునా
ట్రెండింగ్ వస్తుంది కదా
అవునా ఏమో నేను చూడలేదు ట్రెండింగ్ ఏం నడుస్తుందో
అ
మ్మ్
అత్తమ్మ వాళ్ళు తెస్తరు అందు కోసమే నేను కొనుక్కలేదు
అవునా ఓకే ఓకే ఇంకా తీసుకురాలేదా మీకు
రాలే
అవున ఎప్
తర్స్ డే వస్తారట
ఏంటిది
తర్స్ డే వస్తున్నారు
అవునా
మీకి
సేమ్ కావ చూ ఉ చెప్పుకొని తీసుకొస్తురు కావచ్చు కదా
ఏమో కావచ్చు రాని అలాగైతే మంచిదే కదా ఇద్దరు ఒక్క టైమ్ లో బిజిగా ఉంట తరు
అవును ఇంకా ఏం తిన్నారు మరి ఏంటిది స్పెషల్ రంజాన్ పండుగలో
ఏమి లేదు ఇప్పటివరకు అయితే చూడాలి మల్ల మీది ఏమన్నది స్పెషల్ సార్ లైడి అడ్రెస్ కొండండు మార్కెట్ వళ్లింద ఏమన్నది ట్రెండింగ్
ముందు నాకు తెలియదు మీకు తెలివాలి కాది మీరు వేలిరు కాదా
అలాగా
సయ్యార మూవీ డ్రెస్ ఉంటా కదా నిజమేనా
అవును కరెక్టే పాకిజా లో ఉంది
అవునా అసలు సయ్యరా మూవీ డేస్ అంటున్నారు అసలు ఆ మూవీ చూడలే నేను అస
అది మూవీ లిటిల్ మంచి కాలేదు ఇంకా పేరు పెట్టను అలా
అవునా
అది క్లాతుప్ పేరు అన్నట్టు దాంట్లో ప్లాజ్ తుంది ష డ్రిప్ కుర్తి ఉంది అంతే
అకే చూడాలి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు ఇంట్లో ఒక వద్దు
వద్దు మా మమ్మీ ఒక్కతే ఉంది
ఓ సేమ్ అదే అదే ఏంటిది అసలు మ్యాచింగే మ్యాచింగ్ అవుతుంది సేమ్ మా ఇంట్లో కూడా మా మమ్మినే ఉంది
అవును తిన్నారా మీరు
అవును తిన్నాం ఇగ మల్ల తినాలి త్రీ వరకు కే
తహారి ఫేవరట్ ఎంది
ఆహా ఇగ లేదు ఇగ డేలో ఫోర్ టైమ్స్ తినాలంట దొడ్డుగా అయితర
అబ్బా అవునా ఎవరు చెప్పారూ అండి మీకు
ఆ మా అత్తమ్మ చెప్పింది
అమ్మ మీ అత్త మంచిదే మరి
అవునా ఏమో వాళ్ళ కోడలంటా బక్కగుందంట అయితే దొడ్డుగా కావాలి అని చెప్ప
ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తెచ్చియ్యలే ఆమే దాన్ని ఇలా తినుమంటే ఎలా
తీసుకొచ్చి ఇచ్చింది అట్టిగా పాడైపోయినాయి అవి తినలేక పడేసాము ఇగ హెల్
మీ హస్బెండ్ కి డబ్బులు బాగానయండి
హస్బెండ్ కి ఏం చేస్తారు ఇక మా హస్బెండ్ నా గురించే కదా సంపాదిస్తుంది
మరి ఎందుకు మీరూ తిన్ తినలేక పో తన్నారు తినండి మంచిగా ఫుడ్
అసలు జా జాయిండీస్ లో ఏం తినబుద్ధి కాదు కదా
ఓహో అవునా కరెక్టే
ఉ హు కా అంత బాగేనా ఏం చేస్తున్నారు తు అందరు
అందరు ఎవరు లేరు నేనే ఉన్నా ఇగో ఇక్కడ క గమిట్లా నిలవడి నీతోటి మాట్లాడుతున్నా సిగ్నల్ వస్తలేదు అని
ఓకే ఓకే ఎందుకు ఎవరు ఇంట్లో అందరు ఏటేళ్ళారు
నానా పనికి వెళ్ళాడు సుబేర్ కూడా పనికి మమ్మీ ఏమో ఇక్కడ ఇంటెనక ప్రేయరు ఉంది
ఓహో
వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను ఇప్పుడే వంట చేస్ కోని అన్నం తిన్న
అవునా
ఉ ఫోన్ లో సీరియల్ చూసుకుంటా కూర్చున్నా పాకిస్తానీ షోస్
అవునా అది నాకు కూడా చెప్పండి నేను కూడా చూస్ తావన్ చే ఇంట్రెస్టింగ్వి అవును
ఒకటి రీల్స్ లో కూడా మంచిగా ఉండయి అయితే చూస్తున్నా రీల్స్ చూసినా అయితే మంచిగానే కనబడింది అందుకోసమే సీరియల్ చూద్ ద్దామని చూస్తున్నా
అవునా నాకూడా ఈ ఇష్ ది తు మే తేరే సదిక్ ఓకే బాగుంది
నేను చూడలే ఇంకా
నేను చూ
అదే కావ ఇప్పుడుప్పు స్టార్ట్ చేసిన మీరు కాల్ చేసింది అంతే
అవునా ఏ ఏది చూస్తుండో మీరు పేరు చెప్పండి
నేను అమ్మేవ డైట్ చేస్తుంది కదా హమ్నావా హంనవాని
హమ్నా బా ఒకే వస్తే
డైలీ ఎపిసోడ్ అది
అవునా
ఇ తెర సరిగా చూద్దాం ఒక్కసారి
ఇష్కమే దిల్ సర్దికే బాగుంది చూడండి ఇమోషనల్ హమ్ ఇమోషనల్
మేమి కావచ్చు
అవును నేను బాగా చూస్తున్నా కాని ఇక ఇంకా చూడాలి ఇక అంటే టైము దరికినే అప్పుడు ఆ
ఏం చేస్తున్నారు మేడం ఇంత బిజీ బిజీ రంజాన్ కదా చదురుకోవడం ఉతుకోవడం అరేంజ్మెంట్స్ ఇంకా ఏమన్నా ఉన్నాయా
ఇంకా బాగున్నాయి ఇంట్లో అంతా సదరడం మొత్తం క్లీన్ చేసి ఇక అత్త వాళ్ళ వస్తే బాగుండాదు కదా
అవును కరెక్ట్
ఇద అంత పని పని ఉంటుంది చాట్నే బిజీ
ఇస్తారు ఒక్క రోజుకి గానీ మనకి పనే బాగుంటది రెండు మూడు రోజుల నుంచి చేసుకోవాలి అవి అయినా కొంచెం తక్కువనే ఉంటారు ఎక్కడైనా గలీజగా మతది
అవును నిజమే కొంచెం ఏమన్నా ఇట్లా అనిపిస్తే అదే ఇక్కడ మంచిగా ఉంటలేదు మంచిగా చేయాలి అ ష హమ్ ఇంకా ఏం చేస్తున్నారు నమాజ
అమ్మ చదువాాల ఇం సాదిపోవాలి
హ్మ్ ఇంకా చెప్ప ప్పండి
మమ్మీ ఏం చేస్తుంది నాన్న ఇటు వెళ్ళం తమ్ముడు
మా నాన్న లేరు హైదరాబాద్ కి వెళ్ళారు మా మమ్మీ నమ్మా చదువుతుంది
ఇమడికి వన్ంటైమనా కోళ
ఏమో తమ్ముడు స్కూల్కి వెళ్ళలేదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మా చిన్నమ్మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇక ఏమో మరి హాఫ్ డేనే కావచ్చు
ఏమో మరి వన్ టు కొంచెం స్కూల్స్ కి వన్ టైమ్ ఉన్నాయి కొన్ని స్కూల్ కి లేవు
అవును సిక్స్టీన్ ఫార్టీన్ నుంచి అ
అవును హ ఎస్ ఎస్ సి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎయిటీన్ నుంచి కావచ్చు కదా ట్వంటీ ఫోర్ ఏమో ఫోర్టీన్త్కా ఎవరు అన్నరా
అవును మా సిస్టర్ ఉంది గదా మా కజిన్
అవునా ఎక్కడ పడింది ఇగ సెంటర్
ఆమె ఇక్కడ కాదు రామగుండం రామగుండంలో ఉం ఇక్కడ ఇవ్వలేదిగా
ఉహుం
ఉం
అయినా ఇప్పుడు పేపర్ కొంచెం హార్డ్ వర్క్ ఉంది అని చెప్తున్నారు ఏమో మరి
అవును కొంతమంది ఇక ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండ్రు
మన మంది దా మన్లలో అలా ఎలా ఉన్నారు
అవును ఇగ ఫేల్ అయితే ఇగ ఇమోషనల్ అయిపోతరు
ఆ కరెక్ట్ ఏ కానీ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ కదా ఎళ్లా వెళితే మంచిగుంటది ఇంతవరకి చేసుకోవచ్చు ఏమైనా
అవును నిజమే కానీక ఇవ్వాళ రేపు పిల్లలు అమ్మ ఫో
ఉం
ఉ
చేపదామా మేము అందరికి ఫోన్ చూడకండి ఎగ్జామ్స్ రాయండి అని
అవును చెప్పాలి మన మాట వింటరా ఎవరి మాట వాళ్ళకిక వాళ్ళ పేరెంట్స్ ఉండాలి ఇక
సరే
ఉం మంచిగా అందరు మంచిగా రాయాలి మంచిగా పాస్ కావాలి అందరు గురించి ప్రేర్ చేయాలి
చేద్దాం
ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఏమి లేదు సాయంత్రం ఏ మండాలి అని చూస్తున్నా
అవును చూడండి ఆలోచించండి ఇప్పటి నుంచి ఆలోచించాలి
మని అనుకుంటున్నా
అవును ఇక మంచి కొత్త కొత్త రెసిపీలు చెయ్యండి
అ ఇప్పుడు పెళ్ళి కదా అదే అంటున్నారు అందరి